హలో ఏంలే కాలి నువ్వే చేస్తున్నావ్.
వాకింగ్ చేస్తున్నా కాళ్లు నొప్పులేస్తున్నాయి అందుకే
బాగున్నారు అందరూ
అందరు బానే ఉన్నారు ఆ అందరు బాగున్నారు. తమ్ముడు ఇట్లా బాగున్నారా, పిన్ని వాళ్ళు అందరు బాగున్నారా?
అందరు బాగానే ఉన్నారు. మొన్న మేము మ్యారేజ్కి వెళ్ళినామని చెప్పినాం కదా.
ఆ అవును
ఊ అక్కడేగ మ్యారేజ్ అయితే మస్తు జరిగింది. కానీ చిన్న చిన్న గొడవలు లు ఆ అమ్మాయి తరుపున అబ్బాయి తరుపున ఇగ గొడవలు అనేది మ్యారేజ్లా కామన్ కదా
ఆ అవును
కని మస్త్ ఎంజాయ్ చేసినం హల్దీ, వెడ్డింగ్ అదంతా బా ఎంజాయ్ చేసినం మా కజిన్స్ అందరూ
బా అమ్మాయి బాగుందా
ఆ అమ్మాయి బానే ఉంది.
అబ్బాయి వాళ్ళు ఇంట్ల అందరూ అప్పగింతలు బాగా జరిగినయా
అప్పగింతల టైమ్ల అయితే నేన్ ఫుల్ నవ్విన తెల్సా
అయ్యో అందరు ఏడుస్తారు అట్ల నవ్వు తర ఎవరైనా అప్పగింతలు చేస్తుంటే
లేదు నాక్ అక్కడ కొన్ని ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినయి దాని వల్ల ఫుల్ నవ్వొచ్చింది అంటే ఫస్ట్ ఏడ్చినం కానీ తర్వాత అంటే మా ఇంటికి వస్తుంది కదా అట్లా కొంచెం నవ్వొచ్చింది.
ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే కదా అట్లా నువ్వు నీ పెళ్లి జరిగినప్పుడు మేమందరం నవ్వినమా ఏమైనా ఏడ్చినం కదా నువ్వేలా నవ్వు తొయిపు
అట్లనే ఉంటరు గని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నవ్వాల్సి వచ్చింది.
అయ్యా మా తమ్ముడు గుడా నవ్వాడా ఏడ్చాడా అది గుడా చెప్పు
అసల్ అక్కడ అప్పగింతల టైమ్లో ఆయన లేనే లేడు కా
బాబోయ్ ఉంటే ఇంకా చాలా దారుణంగా నవ్వేవాడు కావచ్చు కదా మీ అ తే మామయ్య చరా అక్కడికి
ఒకతోచింద్
అవునా ఎందుకు పెద్దనాన్న ఎందుకు రాలేదు మరి
కుండనంత అబ్బాయి ఒకటి వచ్చింది లేదు తను హాస్టటల్లో ఉండే అప్పుడు
అవునా
ఎగ్జామ్స్ ఉన్నయ్ చెప్పేసి
కట్నం బాగా డిమాండ్ చేశాడన్నారు అబ్బాయి నిజంగనేనా
ఇగ అదంతా కట్నం గురించి అంటే సగం సగం కొందరు ఒక్కొక్కలాగా చెప్తున్నరు. ఒకొక్కరు ఒక్కొక్కలాగా
అదే కట్నం గురించే డిస్టర్బెన్సెస్ వచ్చినయి కొన్ని గొడవలైనయి అది ఏది అని మా ట్లాడుతున్నారు. అంటే అందరు అనుకుంటుంటే విన్నా నేను గుడా
నేను గుడా వాళ్ళు వీళ్ళనుకుంటుంటే వినడమే తప్ప అక్కడ అసల్ క క్లారిటీగా అసలు నాక్ గుడా తెల్వది అసలు
అవునా మీ ఆడపడుచు వాళ్ళందరూ వచ్చింరా అక్కడికి మీ అన్నయ్య వాళ్ళు ఆడ పడుచు వాళ్ళు వాల్లుు వాళ్ళు
అందరు వచ్చిరు
మొత్తానికిైతే
తక్కువ వళసలు నువు ఒక్క నమ్మి ల్సారి రోజు నువ్వు వస్తే అయిపోతుండే ఇన్వైట్ చేసినా వచ్చేది ఉంటే అయిపోతుంది
కాాని నాకు ఆ రోజంత పనులు తెలుస నేను ఆ రోజు కాలేజ్ కి వెళ్ళాలి నాకు ఆ రోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి్ కాలేజ్ లో
అట్లా ఇవన్నీ ఉంటాయి ఫంక్షన్స్ అవే టైమ్ లో వస్తాయి పెళ్ళిళ్ళు ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ ఒకటే రోజు వస్తాయి అంత ఎందుకో మరి గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా తెలుస్తె వచ్చు ఈ రోజు ఫంక్షన్ ఉంటే వాళ్ళకి డిస్టర్బ్ చేయాలి అలా చెప్పేసి
కావచ్చు వాళ్ళు మరీ మరీ మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాంమన్న మూమెంట్ కే నాకైతే ఎన్ని టైమ్ ఇట్లానే జరుగుతుంది తెలుసా నేను ఎన్ని సార్లు డిసప్పయింట్ అయ్యాను
ఏ కజిన్స్ గ్యాదరింగ్ అయినా ఏదో ఒక కజిన్ అయితే ఖచ్చితంగా మిస్ అయితారు అందరు
అవును ఎల్లుండి నాని బర్త్డే ఆట కదా తెలుసా
రేపే
ఓ సారీ నేను మర్చిపోయిన రేపు నాని బర్డే కదా
ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అంట వస్తా అన్నాడు రేపే లాస్ట్ ఎగ్జామ్ రేపు లాస్ట్ ఎగ్జామ్ రేపు లాస్ట్ రేపు బర్డే రేపు లాస్ట్ ట్ ఎగ్జామ్ రేపు ఆఫ్టర్నూన్ తర్వాత ఇంటికి వస్తా అన్నాను
అవునా ఇంటికి వస్తా
ఆ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాస్టల్ లో మాత్రం ఉంచుకొని వాళ్ళు ఉంచుకోరు కదా ఉ ఇంగా మా అక్క పెళ్ళి కూడా అన్న పెళ్లి అయితం తర్వాత కొన్ని రోజులకే అక్క పెళ్లి వెనుక అసలు పెళ్లి యిన దగ్గర నుంచి ఈ తిగుడు నా పెళ్ళ ఏమో కాదు నా పెళ్లిళ దగ్గర నుంచింక్షన్ కి మ్యేజెస్ కి తిగుడే తిగుడు
ఎవరు మీ పెద్దమ్మ వాళ్ళ కూతురు పెళ్ళ అ ఏంటి మళ్ళీ
ఆ
మళ్ళీ
న కూడా కాగాంటే ఇక్కడ ఫుడ్ కూడా
అయ్య బాబోయి్ ఎందుకు మళ్లి ఫుడ్ కీ ఏం ప్రాబ్లం అయ్యంది
ఫుడ్ తెలిసి తక్కువ పెట్టారు మీ ఇవ ల లేట్ గ వెళ్లి నాంమ్ తడ ఫుడ్ లేదు ఇక ఆ రోజు మా బాధ ఇప్పుడు ఫుడ్ కోసం
అయ్యా బాబోయ్ మరి స్టే కంఫర్టబుల్ గా ఉందా లేకపోతే ప్రాబ్లమ్
స్టే ఓకే మంచినే ఉంది అంటే మా లేడీస్ వరకు ఓకే ఇగా బాయ్స్ క లలో ఆటోలలో ఇంగ మా ఇట్ మా ఊరు దగ్ దగ్గర కాబట్టి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఇంకా
అయ్యో పాపం ఎంతయినా మగవాళ్ళకి ఇబ్బంది తెలుసా ఇలాన్
కదా వాళ్ళ లైఫ్ లో అన్నిటికి అడ్జస్ట్మెంట్ స్ పాపం
నిజంగా లైఫ్ లో అడ్జస్ట్మెంటే కావాలి ఈ ఫంక్షన్స్ ల లో ఈవెంట్స్ లలో పాపం వాళ్ళకి వచ్చిన పరిస్థితి ఎవ్వరికి రాకూడదు ఇప్పుడు మాకు మళ్ళీ మా దగ్గర ఫెస్టివల్ జరుగుత్ తుంది తెలుసా
ఏం ఫెస్టివల్
పోచమ్మ ఫెస్
ఆ అవునవును అవునవును విన్నా విన్నా కాల్ చేసారు నాకు కూడా తెలిసి థర్డ్ టైం అనుకుంట
అవునవును థర్డ్ టైము చాలా అన్ ఏ గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్ కావాలి ఎందుకంటే తీ ఇయర్స్ తర్వత్ అంత వస్తుంది గదా
ఆ మా కోడలి చెవుల్ గుట్టస్తా నన్నారు గూర్
అవును కంపల్సరిత్ దాంట్లోనే అక్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం ఫోటో షూట్ కూడా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం ఏమంటావ్
ఫొటోషూట్ అంటే బాగుంటది బట్ మరి చుట్టాలు ఇదంతా డిస్టర్బెన్సింగ్ ఉండదా వాళ్ళను చూసుకోవడం ఇటు అటు ఇటు రెడీ ఏయడం ఆమెను రెడీ చేయడం అంటే కొంచెం రెడీ చేయడం అంటే నేను గూడా చూసుకుంటాలే గాని కొంచెం ఉండాలి గదా
అదే ఒక ఫన్ అంటే వన్ వీక్ ముందే కొని షూటింగ్ అంత ముందే వన్ వీక్ పెట్టుకుంటే బాగుంటది గదా ఆహా షూటింగ్ ఫస్ట్ ఫోటో షూట్ ఐ మీన్ మీకు వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగింది జూడు
ట్ ఇట్లా షూట్ చేసి తర్వాత నార్మల్ గా ఆ రోజు కొన్ని కొన్ని ఫొటోస్ ఇదే సాంగ్ టైప్ షూట్ చేసి అది ఫొటోస్ వెడుతున్నారా
ఎస్ మా ఇంటేనుక వాళ్ళు నిన్న బర్త్డే అంటే ఆ బాబుది నెక్స్ట్ ఒక టూ డేస్ లో బర్డే ఉందంట సో వాళ్ళు కూడా ఫోటోషూట్ అవన్నీ ప్లాన్ చేస్ టారు సేమ్ మీకు ఎట్లా చేసిరో అట్లనే కాకపోతే వీడియోల్
రోడ్ ఎక్స్పీరియన్స్ బాగుండే ఆ రోజు మీరు కూడా
అవ్ అసల్ చాలా అంటే చాలా బాగా చేసినాం తెలుసా ఎంత హ్యాపీగా అనిపించిందో అదే టైమ్ లో కొంచెం నర్వస్ కూడా అయినాం తెల్ చా
అదే టైం లో వర్షం ఫస్ట్
ఫుడ్ డిస్టబెన్స్ వెదర్ మాత్రం చాలా బాగుంది అసలు నువ్ ఎట్లా ఎంజాయ్ చేసినావ్
ఫుడ్ అంతా బానే ఉండే కాకపోతే వెద వెదర్ మంచిగా ఉంది బట్ ఏదే టైమ్ లో అయితే మనం మంచిగా ఉంది అనుకుంటన్నామ్ ఆ టైం లనే రెయిను
అవును రెండు క్యాన్సల్ అయినాయి కదా నీ షూటింగ్ టైమ్ లో
పెద్ద బాధ మనుసుకి
అయ్యా కానీ ఎంత మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునేసరికి ఆ ఒక్క టూ లొకేషన్స్ మనకు సెట్ అయితే ఎంత బాగుండో కదా
అ మా మేనా మామ దర్వాజ్ లు ఎత్తుకుంటుండు తెలుసా
ఓ ఎప్పుడు ఫోన్ చేసాడా నీకు అంటే నాకు ఈవినింగ్ కాల్ చేశాడు నీ కూడా తెలుసా అని
ఫ్టర్ నూన్ మళ్ళ ఈవినింగ్ మా మామ కాల్ చేసాడు ఫస్ట్ మా తమ్ముడు వెళ్ళాడన్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి
అవునా
తమ్ముడు అక్కడ ఉంటే ఏదో పని ఉంటే ఎల్లిన్ డంట అమ్మమ్మ కాల్ చేసిాంది తమ్మని ఫోన్ నుండి మాట్లాడింది కాసేపు హా ఈ రోజె
ఆఫ్టర్నూన్ కాల్ చేసాడా
ఆ ఆఫ్టర్నూన్ కాల్ చేశారు
మొత్తానికి అయితే ఎంజాయ్ చేయబోతున్నావు కదా ఏదైతే ఏముంది నువ్వు తమ్ముడు ఇద్దరు వస్త సున్నారా ఒ ఒక్క ఒ ఒక్కదానివే ఒస్ కదా
ఇంకా మీ తమ్ముడు ఇంటి దగ్కిర రాలేదు డిస్కషన్ చేసిన తర్వాత తెలుస్తుంది
ఏ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాడో వాడు చేసేదే ఫస్ట్ టైం కదా
ఇంపార్టెంట్ంర్టెంట్ అని అది మరీ మరీ చెప్తున్నాడు
మెయిన్ ఆడపిల్లలు ఇంపార్టెంట్ కదు కదా అయితే నేను ఆ సాయంత్రం అక్కడ కూర్చున్నా మా ఇంటి వెనుక కూర్చుంటే
అదే టైం లోనా మీకు
ఆ అవును
మా మామ కట్చేయంగానే నేను మరి నీకు చెప్పిండా లేదాని చెప్పేసి కాల్చేసిననా
అవునా ఆ టైమ్ లో పిల్లల దగ్గర ఉండుందు ఫోను నాకు అసలు ఫోన్ ఇవ్వట్లేదు తెలుసా వాళ్ళు నే బయట కూర్చున్నాను కదా ఇ మళ్ళీ వాళ్ళకి వై ప్రాబ్లమ్ వస్తుందేమో అని వాళ్ళకే ఇచ్చేసా ఫోను
వైఫై పెట్టించుకున్నారా రీచార్జ్ అయిపోయిందన్నరు లాస్ట్ టైం
చేయించుకోలేదు చేయించాలి
మొబ ఓకే ఓకే మొబైల్ వైఫై యూజె
ఆ అందుకే ఒకవేళ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తే లాంగ్ అయితు అవుదేమోని కొంచెం ప్రాబ్లమ్ తో
ఓకే ఓకే అట్లా మొన్నా
ఉమ్
సిలో చూసావా
ఆ చూసా ఎప్పుడు మొన్న తీసుకొచ్చినాయా
ఆ
చూపించింది అమ్మ నాకు
అసలు కలర్స్ అవన్నీ బానే ఉన్నాయి కానీ నే అసలు బ్లౌజు ఆ రోజంత ఎంత డిసప్పాయింట్మెంట్ తెలుసా
అరే అది నేను చెప్పచ్చిన అమ్మాయే కదా నీకు స్టిచ్ చేసింది బ్లౌజ్ జ
అవును డిజైన్ ఒకటి చెప్తే ఒకటి చేసింది
నా కూడా చాలా బాదేసింది తెలుసు అనవసరంగా ఇవా న నా కూడా ఆ
అసలు అంతా వేస్ట్ అసలు మీది బాగా చేపించుకున్నా బాగుండు
షన్ ఖరాబ్ అవ్వడం వల్లనే నాకు ఎంత ప్రాబ్లం వచ్చింది తెలుసా నీకు
అవునా అప్పుడు ప్రతిసారి నీ దగ్గ దనే కొట్టిచ్చుకోనతే
అవును అందిక్ కి వేరే వాళ్ళతో గుట్టిస్తే అసలు కంఫర్టబుల్గా అనిపించట్లేదు నా కూడా తెలుసా ఎంతైనా మన మిషన్ లో న్నంతా ఉండదు కదా వేరే వాళ్ళతో
కదా నా మ్యారేజ్ తర్వాత చాలా బ్లౌజెస్ కుట్టించినా అన్నీ అసలు సైజ్ డిఫరెన్సెస్ వచ్చి